అే చెప్పడి అండి
ఆ చెప్పాలండి ఏం చేస్తున్నారు
ఏ చేయలేదండి ఊరికేమున్నా
నాకు నేను కూడా ఏం చేయట్లేదండి ఖాళీగా కూర్చొని ఉన్నాను నాకు అలా కూర్చొని ఉంటే నాకు ఆసన్ వచ్చింది
చెప్పండి
చిన్నగా ఉన్నప్పుడు మనం అంతా సమ్మర్ హాలిడేస్ లా వస్తే మంచిగా అ మృది పైకిెళ్ళి అమ్మమ్మ వాళ్ళని టికెట్ వెళ్ళినప్పుడు అందరుూ కజిన్స్మ్ పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరుూ ఊట్ల మేడ పైన పడుకొని కబులు చెప్పుకుంటూ ఉంటాం కదా సడన్ గా అలాగ గుర్తుక వచ్చింద అనమాట మనం పెద్దగా అయిపోయి సిటీస్కొచ్చేసి ఆ లైఫ్ నంతా మిస్ అయిపోతుంటాము అంత హడావడి ప్రపంచం ఎప్పుడు హరిబెరి పార్గ ఎకుంటూ నాకు ఇప్పుడుేమంత చనిపిస్తుంది అంటే అసలు ఇప్పుడు పైన కూర్చుకున్నాాం విద్య పైన అంత ఎంత ప్రశాంత తంగా గుంచి తెలుసా అంటే లైక్ లైఫ్ స్ట్రక్ అయినట్టు ఆగనట్టు కామ్ గా ఉంది అదే డే స్టార్ట్ అయ్యిందా పరిగెత్తు లైఫ్ ని అంతా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా పోయినట్టు అనిపిస్తుంది అనమాట ఆ వెహికల్ సౌండ్స్ ఆ హా అండ్ సౌండ్స్ అసలు వినలేమండి బాబు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంత శాంత ఉంది మీరు ఆ లైఫ్ లో ఏమైనా మిస్ అవుతున్నారా లైక్ అలాంటి పీస్ఫుల్ లైఫ్ ని
ఆ ఉన్నిందండి చిన్నప్పుడు ఏమో నేనైతే బాగా ఆడుకునే వాళ్ళని వ్యతి దగ్గర ఒక అంటే ఒకటి వేపా అమ్మన ఉండే అక్కడ ఇప్పుడు చీ అమ్మ అమ్మ చీర గాని లేకపోతే తాళ్ళు ఉంటాయి లారీకి ఇప్పుడు తప్పుందు లారీస్ ఉంది మాకి ట్రక్స్ ఉండ ఆ ట్రక్స్ తాళ అంటేవి కట్టుకొని దిన్నలు వేసుకొని బాగా ఆడుకుంటాంట మీ అంటే ఇంకా చిన్నప్పుడు గోలీలు టైర్ దబ్బుకునే ఆట టైర్ ఆట ఇంకా మా ఊరి దగ్గర ఒక ఫారం అనే ఒకటి ఉంది అక్కడ బాగా రగిలి పళ్ల్ు దొరుకుతాయి ఆ కడికి ఇక్కడికి అంటే జావర్ ఫస్ట్ అప్పుడ అల్లా వెళ్ళి దన్నలు కోసి తిని కేక్ కట్ చేసి బాగా ఎంజాయ్ చేసి ఇక్కడ అందరూ బాగా ట్రై అంతా బాగా ఎంజాయ్ చేస్తాంటివండి చిన్నప్పు ఇప్పుడు ఇంకా అందరూ కలిసి చాలా మంది ఉండే పిల్లలు అప్పుడైతే ఇప్పుడైతే ఒక పిల్లలు గుడా బయటకొచ్చి ఆడు కునేది చెట్లు గాని అప్పట్ లైఫ్ ఏది లేదం
ఊహు
అప్పబ్బ అప్పుడు బాగా అమ్మ చిన్నప్పుడు బాగా ఆ తిట్టి పంబేసి తాండ కొడతాండ అమ్మ స్కూల్లో కి పోకపోతే నేను పోతా ఉంటి బాగా మా అన్న బాగా మబ్ బ్రదర్ ఉన్నాడు మా బ్రదర్ తప్పిచ్చకొని తిరుగుతాండ
ఊహు
బాగా అల్లరి అన్నమాట చానా అల్లరి
ఉహు
ఊమ్ అట్లా అండి మా అమ్మకి బలె భయపడతాంటిమి చిన్నప్పుడు ఊ
మీ మాకైతే అంటే ఇప్పుడు నార్మల్ గా ఫీల్డ్ అషెషన్స్ స్కూల్స్ ఉంటాయ్ కదా మార్నింగూ టెన్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోరో క్లాక్ వరకు ఇంకా వంట పూట బడి అంటే హాక్ఫెషన్ స్కూల్స్ వచ్చినాయనంటే ఫుల్ కుష్ అన్మాట అమ్మా ఇ ఫిఫ్టీన్ డేస్ ఇంకెల్ ల్తే ఇంగ ఎగ్జామ్స్ రాసేస్తే ఇంగ హాలిడేస్ వస్తాయి ఫుల్ ఎంజాయ్ చేయొ చ్చు అంతా బాగ తిరగొచ్చు ఊర్లెక్ కెళ్ళొచ్చు అని చెప్పేసి అంటే బుక్స్ హోమ్ వర్క్ స్ట్రెస్ అంతా ఉండదు అనుకుంటాం కదా అబ్బా ఎంత బాగా అనిపిస్తదో వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాయో హాలిడేస్ ఇంక వెళ్లి అన్నప్పుడు మాత్రం ఫుల్ బాధేస్తది అబ్బా రేపటి నుంచి మళ్ళా రొ రొటీన్ లైఫూ రోజు స్కూల్ కెళ్ళాలని కానీ బెస్ట్ పార్ట్ ఆఫ్ ది స్కూల్ లైఫ్ ఏంటంటే ఆ ఆ కొత్త బుక్స్ వస్తాయి కొత్త బ్యాగ్స్ వస్తాయి ఆల్కంతా వెన్ కల అది అట్టలు వేసేసి స్టాప్ లైన్ చేసేసి తీన్ బాగా అనిపిస్తది కొత్త యూనిఫామ్ ఇదంతా బైట్ బాగా కనిపిస్తది
మీరు గుర్తు చేస్తంటే నాకు అన్ని గుర్తొస్తాన్నాయ్ మా నాన్న కూర్చొని మా నాన్న నేను కూర్చొని మా నాన్న నేను వెళ్ళలి బుక్స్ తీసుకొచ్చేది టెక్స్ట్ బుక్ బుక్స్ వర్క్ బుక్స్ అన్ని వర్క్ బుక్సూ స్కూల్లో ఇస్తాండ్రి టెక్స్ట్ బుక్సు పోయి బయట దెచ్చుకోవడము అట్లా చేస్తాంటి ఇంకా ఇయర్ స్టార్ట్ టైంది అనుకో మా నాన్న ని బ్యాగ్ గావాల నాన్న నాకు బ్యాగ్ గావాల నాన్న ఆ నాక్ పెన్నుల్ కావాల నాన్న బాక్స్ కావాల నాన్న జామెట్రీ బాక్స్ కావాల నాన్న జామెట్రీ బాక్స్ అయితే ఎన్ని పోగొట్టానో నేనైతే మా అమ్మ తిడుతనే అంటది ఎన్నిసార్లు దీస్ టావ్ ఎన్ని పోగొడ్ తావరా అని ఇంకా ఇంకా ఏంటం అయితే ఒంట పూట బడప్పుడుయితే మా అమ్మ క్యారీ తీసుకొని వస్తుండ మార్నింగు మార్నింగ్ అంటే మార్నింగ్ సెవెన్ కె వెళ్ళాలి కదా స్కూల్ కి స్కూల్ కి సెవెన్ కి వెళ్తే మేము టెన్ నైన్ థర్టీకి అట్లా బ్రేక్ వొదుల్ మా అమ్మ క్యారీ దీసుకొనొచ్చి ఫుడ్డు పెట్టేస్ సి మాకి తిను అని చెప్పేసి కూర్చోనుండు
హూ
ఇంకా మా అన్న హాస్టల్ లో ఉన్నప్పుడైతే నేను మా అమ్మ మా నాన్న ఇట్లా వీకె వీకెండ్ వీకెండ్ అంటే సండే టైమ్ చూసి వస్తాది గదా సండే టైమ్స్ పోయ్యి మా అన్నకి ‌ష అంటే చికెను మటను అన్ని తీసుకున్నేది మా అన్న ఏం దింటడో అని అప్పుడు పెనక్చర్ల డ్యామ్ మనీ మీ కైతే ఆ ఊరు అన్ మాట అక్కడ డ్యామ్స్ ఇవన్నీ ఉంటాయి ఆ అక్కడ అక్కడ పోయి ఎట్లా ఎంజాయ్ చేసి ఎట్లా వస్తాను
ఊ హు ఆ మే మైతే మా మాకు దగ్గరలో అలా అయితే ఏం లేదు కానీ బట్ మేమ మా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళేసి ఫుల్ అక్కడే అనమాట ఇంకా సమ్మర్ హాలిడేస్ అంతా అందా రిలేటివ్స్ అందరు వస్తారు అక్కడే ఉండడము ఈవెన్ నేను మా కరోనా హాలిడేస్ ఉండే కదా అప్పుడు ఇప్పుడు కూడా అంతే మొత్తం అక్కడే ఉన్నా అనమాట పాండమిక్ మొత్తం నైకు అమ్మ వాళ్ళ ఇల్ళ అంటే బాగా ఇ ష్ మాకు దగ్గరే ఉంటది ఒక హాఫ్ అన్ అవర్ అంటే పడుతుది వెళ్ళిపోవడం అక్కడ ఉండడం అ అనమాట ఇంకా స్కూల్స్ ఉన్నప్పుడు అని అంటే ఇంకా సమ్మర్ వస్తే ఇంకా అక్షంత్రల ఆట ఆడతారు సమ రాళ్ళతో ఆడ్
ఆ మేము ఇది భార కట్ట ఆడతాడినము
మేము అక్షంత్రాల ఆటకూడా అంటే హాలిడేస్ అది స్కూల్లో ఆడుతుటిమి అనమాట ఫెండ్స్ ఆడుతుంటిమీఇంటి దగ్గర ఉంటే మన టైం పాస్ కోసం బారా కట్టా ఆడతాం బ మేము స్కూల్ లో ఆడుతుంటిమి ఆరాళ్లే ఎరడానికి కష్టాలు ఉబ్బ ర వచించేవాళ్లమండి బాబు ఆ టెన్ టెన్ ఒకసారి ట్వంటీ ఎయిటీ అ మరి దాచిపట్టడానికి ఏ టి ఎమ్ తీసుకెళ్లిపోతుందేమో అనేసి క్లాస్ రూమ్ లో బండలన్నీ ఎత్తి దాని కింద బూచిపెట్ ట్టేసి అది మొత్తం మట్టి ఎసి కవర్ చెసే వాళ్ళం అన్నమాట మేము ఇంకా అలా ఉంటుండే అన్న మాట అప్పటి రోజులే రోజులండి బాబు ఆ ఆటలు ఆ స్వె చ బాగుంటుండే అసలు ఇప్పుడు అంతా అసలు అన్ని మిస్ అవుతాం మనం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు పెద్దగా అయితే బాగుంటది అని అపిస్తుంది బట్ పెద్ద అయినాక చిన్నగా ఉంటేనే బాగుంటారా ఏ టెన్షన్స్ లే ండే అనేసి అనిపిస్తుంది అనమాట ఇంకొకటి బాగా మనకి ఈ టార్చర్ లా ఫీల్ అయ్యే ఫీలింగ్ ఏంటంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం ఏడుస్ స్తున్నాం అని చెప్పేసి ఎవరిరు కనుకోకపోతే నేను ఏడుస్తున్నాను కదా గుతుపట్టచ్చ కదా అనుకునే వాళ్ళం ఇప్పుడు మన ఎవరికి కనిపించకుండా హైట్ చేస్తాం అన్న మాట ముఖ్యంగా
అంతే అండి అది నేనైతే నేను ఇట్లా ఏడుస్తాను అంటే నేను ఏడ్చినా అనుకో మా నాన్న వచ్చి చెక్కల గీళ్ళ పెట్టేది మా నాన్న అచ్చి అంటే చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మా నాన్న ఇప్పుడు నేను ఏదనా బాధపడుతున్నా అనుకో ఏం నాన్నా ఏం మైంది ఇట్లా అని చెప్పేసి వచ్చి చెక్కల పెట్టేది బాగా హ్యాపీ చేసేది అంటే మా నాన్న బలే చూస్తాడు అన్నమాట మా అమ్మ పట్టించుకోదు కానీ మా నాన్న వచ్చి లేరు లేప్ప లేరు లే నాన్న తిందురా నాన్న
మ్
అని చెప్పి భాగా మాట్లాడుతుండు
మ్
నా లేదు ఇప్పుడు నేను మా నాన్న మీద అలిగినాను అనుకొ కో మా నాన్న వచ్చేది ఎంతసేపు అయినా ఒక అర్ధగంట అయినా ఏంగ్ ఆధారం
ఆ నేనైతే ఫుల్ లొ అల్లరిపిల్ల అన్నమాట నేను ఏమైనా అతి పని చేసేది నా తమ్ముడు మీద చెస్తుంది అన్న మాట మీ కేసుస్తు నేను వాడు చేశాడ అని చెప్పేసి ఫుల్ త నీళ్ళు పడుతుండే అన్నమాట నా తమ్ముడికి ఇంకప్పుడు మ్
అట్లా చేసే ఎట్లా అండి
మ్ అంటే అదొక సరదా అన్నమాట అవన్నీ ఫన్టుగస్ట్ గుర్తు ఉండాలి కదా తమ్ముడికి అలా చేస్తుంటన్నానండి ఫుల్ మన ఫుల్ కోపం తెలుసుంకా ఫాదర్స్ అ సీరియస్ గా ఉంటారు ఆ తమ్ముడికి అయితే ఫుల్ కోటింగ్ పడుతుండే ఒకసారి మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంద అనమాట ఆ టెంపుల్ కాంపౌంగ్ మొత్తం తిప్పలులరి తిప్పులులరిచినడు అసలు బెల్టు తీసుకొని ఫుల్ ఆ తర్వాత అయ్యో ఊరికనే అంతావా ఆ తమ్ముడిని కొట్టాడు మా డాడీ అని చెప్పి మళ్ళా ఫీల్ అయినా అనమాట హా ఒకసారి వాడ ఏంటంటే కరెంట్ ఎంటది కదా ప్లగ్ ఫింగర్ పెట్టేశాడు వా ఫుల్లు భయపడ్డాము అసలు అలా మీకు ఏమైనా ఉన్నాయా ఇన్సిడెంట్స్
ఆ ఏంటండి
ఇన్సూడేన్స్ ఏమనా ఉన్నాయా అడీ
అట్లాంటివి అట్లాంటివి అంటే ఆ అట్లాంటి అంటే ఏం లేవు గాని ఎప్పుడు మా అమ్మ మా అన్న వాళ్ళ కొట్టలేదు మా అన్న నావల్ల ఎప్పుడు అట్లా జరగలేదండి మా అంటే అంటే బాల మీద అమ్మాయి అబ్బాయి అంటే గొడవ పడతారు అబ్బాయి అబ్బాయి ఉంటే గొడవ పడతారు మా అమ్మ మా అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు మా అన్న చెప్తాను నాకు తమ్ముడే కావాలా నాకు తమ్ముడే కావాలని చెప్పుతాడంట
ఓ అందుకే మీరు అబ్బాయి కుట్టారు మళ్ళీ
లేదు నాకు పా పాప కొడుతుందిలే పాప కొడుతుంది నా పాప వద్దు బాబునే నావల్ల కాదు అంటుంది
ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటే నేను చిన్నగాన్నప్పుడు బా టీ తగుతుంటా అనమాట అ ఫుల్ గా తాగుతుంటే నాన్న ఒకసారి ఏం చేసాడో తెలుసా ఫుల్ పనిష్మెంట్ నాకు ఫుల్ టీ అంతా వేడి చేసేసి గిన్నె మొత్తం పెద్ద గిన్నెకి కంట్లోకి ఎట్లా వంచుతున్నాడు తలకాయ తాగు తాగు అడుగుతావా ఇంకొకసారి ఇంకా ఆ మొత్తం వేడికి ఆవిరు అంతా నా ఫేస్ పైన వచ్చేసి ఇంక ఏడ్చా లేదు నాన్న లేదు నాన్న ఇంకా తాగనంటే ఇంక అప్పుడు ఆపేశాడు అనమాట
ఎందుకు ఎందుకండి అట్లా
ఆ అంటే అంటే అలా చేస్తే తాగకుండా ఉంటది చిన్నపిల్లలం కదా బూస్ట్ తింటుంటే బూస్ట్ హార్లిక్స్ బోనబట్ అన్ని తిని కూడా నేను మళ్ళా టీ కావాలంటుంటంటి చిన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది చెప్పండి కావాల అంటారు కదా పెద్దవాళ్ళు ఏం చేస్తారు అలాగా
ఆ మమ్మగారు ఏమనలేదా అండి
మామ్మ పక్కన ఇంకా అమ్మ కూడా నా హెల్త్ బాగుడమే కావాలి కదా వాళ్ళు కఠినంగా ఉంటున్నారంటే మన మన ఆ మంచి కోసమే కదా ఇంకా ఫుల్ ఏడ్చా ఇంక అప్పటి నుంచి తగ్గిచ్చ అనమాట బట్ ఇప్పటికి కూడా ఆమె ఛాయ్ లవర్ అండి ఛాయ్ కాఫీ నేను ఫుల్ మస్త్ తాగుతా ఈవెన్ పాలు బూస్ట్ అన్నీ తాగేస్తా నేను ఏది నో చెప్పను అనమాట మీకు ఛాయ్ మీకు చాయి ఇష్టమా అక్క ఇష్టం కాఫీ
నాకి కాఫీనే ఎక్కువ ఇష్టం అండి కాఫీ అంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం తాగుతానండి నేను
ఆ నాకు అదొక ఆబ్సెషన్ లాగా అనమాట
నాకి కాఫీ అంటే బలే పిచ్చ అండి కాఫీ అంటే బలే పిచ్చ నాకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ చాయ్ అంటే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఇది నిలోఫర్ ఉంది నిలోఫర్ బన్ను చాయి
ఊ
ఆ అక్కడ తాగాలంటే అంటే కొన్ని కొన్ని ఏరియాస్ ఉంటాయి కొన్ని కొన్ని స్పాట్స్ ఉంటాయి అట్లాంటి స్పాట్స్ కి పోయి
మ్మ్ అవును బాయ్స్ స్ట్రాంగ్ గా చేస్తారు లేండి ఓకే అండి ఫ్లిఫ్ లో ఇంకా మంచి మంచి ఛాయిస్ కాఫీలు ట్రై చేస్తుండలని కోరుకుంటున్నానండి థాంక్స్ అండి గుడ్ కన్వెర్జెషన్ విత్ యు హా థాంక్ యు అండి బాయ్ బాయ్
బాయ్ అండి